హలో
హలో
హలో
హలో
ఇనిపిఎట్లేదా రా
ఆ వినిపిస్తుంది నా వినపడ్తాంద
ఆ వినిపిస్తుంది ఇన్లేదరా ఉత్తిన పడుకోనున్న పండుని పడుకోబెట్టి కూలర్ పెట్టినా కూలర్ వేష్ట కొంచెం చల్లగాండి పండుకుంటాడు
ఉ మళ్ళీ ఇప్పుడు లేస్తే నాన రచ్చ చేస్తాడు
పండుకొని మరి ఎందుకు డిస్టర్బ్ చేయడం
ఇక పలా గెలకని కూడా గెలకట్లేని ఇక
కనుక బని లేస్తతే వాళ్ళ ర కొ
అందుకే పండుగనియను వదిలి పెట్టిన నేను ఇక సాయంత్రం మల్లొస్తే బట్టలు వండుకోవాలి మల్లొస్త సాయంత్రం పని సాయంత్రమే ఉంది
ఆహ బట్టలే ఏమన్నా అమ్మా ఎండా ఫుల్లు కొడతాంది ఉత్తగానే ఆరిపోతాయివి అ
సాయంత్రం ఎట్లైనా కూడా ఉండదు అన్న గట్క చేయమన్నాడు అన్నం కూర ఏమి వద్ద అన్నాడు
రొట్టల్ తనట్లే మీరు
తింటున్నాం గాని అన్న ఏమో నైట్ చపాతి వద్దన్నాడు కూర కూడా ఏం లేదు కదా చపాతి వద్దులే మంచిగా గటుక తెచ్చుకుందాం రమ్మన్నాడు నేను సరే అన్న
మేము పొద్దుగాళ్నే పోసుకుంటాం గట్గా
ఆహా
మా అమ్మ వాళ్ళు పోసుకుంటారు కొంచెం ఉంచుతది కొంచెం ఉంది మరి అస ఎలా లేకపోతే ఇ నెల నమ్మేసరికి నేనన్నా తాగుతా నాలుగింటి వరకు అట్లా మూడు న్నరకు నాల
హుమ్ అవును
తాగి పని చెత్తా
ఉమ్ అమ్మ నాలుగింటికి ఏం పని చేత్తవమ్మా ఎండకి
అ ఇంటికి చిన్నగ తాగి మా ఇంటి పక్కన పిల్లగాళ్ళు వత్తరు మా అక్క బిడ్డమే నర్సింగ్ కోచింగ్ పోతాను ట్రైనింగ్ పోతుంది ఆపిల్ల వస్తె కొంతసేపు మారు మాట్లాడుతుది చాలా సేపు ఉంటది ఒక అర్ధగంట నాకు అరధగంట సేపు ఉంటది ముచ్చట్లు పెడతా ఉంటది ఐద అయితేనే ఉంటుంది ఆ టైం అర్థంగాదు టైం పాస్ అయితేనే ఉంటది టైం కడుతూనే ఉంటది
నాకు కూడా ఏం లేదు బోల్లు ఒక రెండు మూడు ఉన్నాయి గిన్నెలు ఉన్నాయి అవిదోమ ఎస్తే అయిపోద్ది ఏం పనిలేదు
నా గూడా గిన్నెల ఏం లేవు పూరనే ఉ ఆ రెండు పెట్టి వేసుకుంటే అయిపొద్ది ఏం లేవు గిన్నెలు
నేను కూడా అన్నం తీసి ఫ్రిడ్జి లో పెట్టిన రోజు ఖరాబ్ అవుతుంది అన్నం ఫ్రిడ్జి లో పెట్టకపోతే
నేను పెడతా మీరు పెట్టట్లేదు రోజు ప్రిజ్ ల
కొంచమే ఉంటుంది అన్నం అని ఏం పెడతాం లే అని పెట్టట్లేను ఈ రోజు మరి ఇంతే ఉంది అన్నం
ఎకోలేదు ఒక్క ముద్ద అన్నం ఉన్న ప్రిజ్ లో పెట్ట పెట్టాలి ఎందుకంటే అది ఖర్బ్ అయితది నాలుగింటి వూడిసిపెట్టిన సరే ఫ్రిడ్జ్ లో పెట్టాలే ఆరు లోపే ఖరాబ్ అయితంది ఈ అన్నం బయట ఉంటే ఎందుకంటే నాలుగుఐదు ఇంటి కి కొంచెం మెంట తగ్గితే ఆగడ్ వస్తాదిగా ఆగడికి, ఉబ్బకి అన్నం చమట వచ్చి ఉకే కరాబ్ అయిపోతాది మాది అట్లా చాలా సార్లు కరాబ్ అయితే నేనైతే నాకు ఎప్పుడు గుర్తుంటేప్పుడు కిచెన్ లకి ఎప్పుడు పోతే అప్పుడు మూడింటికి అయినా సరే అన్నం తిన్నాక అది ఒక గిన్నెలు ఉడ్చిపెట్టి ఫ్రిడ్జ్ లో పెడతా పెట్టిననుకో ఇగా సాయంత్రం మా వాళ్లు ఎనిమిదింటికి వస్తారు అప్పటిదాకా అన్నం ఖరాబ్ అయితే లేదు
నేను కూడా ఏం చేసిన అన్నం ఊడ్చిపెట్టి కూర ఊడ్చిపెట్టి ఆ సడతే ప్రిజ్ లో పెట్సిన
లేకపోతే కార్బ్ అయిత నే ఉంటాది ఉత్తగానే
ఓ ఆ ఎండకు ఉత్తగానే కరాబ్ అయితుంది
కూరలాడిన కష్టం ఇగా సాయంత్రం అన్నాడు అన్న చపాతలు ఏం వదులే గట్టుక పోసుకొని తాగుదాం అన్నాడు ఇగా అట్లానే అన్నం ఉంది కొంచెం ఆలుగడ్డ ఫ్రై ఉంది కొంచెం అదొక రెండు ముద్దలకొత్తది పెరుగు వేసుకుందిన్న ఏమ్ గాదు
ఆ ఇ గట్లనే తాగుతం సాయంత్రం
మళ్ళ కూరగాయలు ఫుల్ రేటు ఉన్నాయి రా అసలు
నిజంగానే ఫుల్ రేట్ ఉన్నాయట మా ఒళ్ళు ఒకసారి దొండకాయలు తెచ్చిరు తెతే ఒక రోజు దొండకాయ్ కూరరాడిళ్ళు ఒకటే పూట రెండు పూట్ల తిన్నాం తర్వాత తెల్లరి దొండకాయ చారు చేసింది ఇప్పుడు
మళ్ళీ నిన్న మొన్న రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ రోజు దొండకాయ ఫ్రై చేసింది ఏందామా రోజ ఇదే అంటే కూరగాయ లేవు లేకపోతే పప్పు ఆడుతా అంటది పప్పు తింటే కడుపునోతది మా చెల్లెకి మొన్నటి దాకా మోషన్స్ అయినాయి మోషన్స్ కావడం వల్ల ఆమె తినడం బంజే సింది నిన్న మొన్న గట్గ తాగలేదు సాగుతా అన్నది మరి తాగుత తాగదు అన్నం కూడా తిన్
ఏమో ఇగ నేను కూడా కూరగాయలు అన్న అటు పోతాడు ట్రైన్ లో పోతాడు ఆడ నుంచి ఆడ పెద్ద మార్కెట్ కుంటది గా ఆడ నుంచి తీసుకొని రమ్మన్న ఆడైతే కొంచెం తక్కువ పడతయిరా ఇక అక్కడి నుంచి తీసుకొని రమ్మని చెప్పిన
మంచి పని చేసినావ్
ఎందే కూలర్ సౌండ్ ఆ ఆది అంతగానం వత్తాంది
ఆ కూలర్ సౌండే
ఎందుకే కూలరు ముందుకుసున్నావా
ఆ ఆ ఉడుకపోతాది అని కూలర్ ఏసుకున్న
ఓహొ
హ
అవును ఫుల్ ఉడకబతుంది కూలర్లు లేకపోతే బతకలేమన్నట్టుంది
ఆ అవును
కూలర్ ఉంటేనే ఉండబుద్ధి అయిటంది
ఇంక్కొక్కరు ఏసీ పెట్టుకుని ఉంటారు
అవును ఆయన మళ్ళీ ఏసీలో ఉండి ఉండి ఉండి అలవాటు అయ్య బయటికి వస్తే ఉండలేకపోతాం ఈ కూలర్ అన ఏదో ఒకటిలో అదే అని ఏసీ అంటే అస్సలు అదిగాదిగా
ఆ
కూలర్ అంటే ఏ ఉంది కొదిసేపు బయట కూసున్న ఏం కాదు కొదిసేపు పెడతాం కోసేపు బం చేస్తాం కూలరు
అసలు అదంత ఎందుకు కూలర్ కింద ఉంటద అసలు కూలర్ ఆఫ్ చేసి వేరే రూమ్ లోకి పోతేనే మస్తు వేడీ అనిపిస్తుంది ఏసీ లో ఉంటే ఫుల్ సలి పెడుతుది మళ్ళా బయటకి వత్తే ఉండాలాం సర్వైవ్ అస్సలు అవ్వలేం ఎందుకంటే మన పక్క ఒకన చిన్న పిలగాడు ఉంట్టాడు ఇంకా అసలు పిలిగాని నడవని నడవట్లే ఆ పిలిగానికి రోజు కూలర్ కిందనే కుసబడతారలమ్మా వాడికి ఎంత ఫ్యాన్ వేసినా చెమటలు గారుతనే ఉంటే
అ మరి అంత
ఉండాలి లేకపోతే అసలు చెమటలు వత్తిని ఉంటాయి ఎంత వచ్చిన మన వత్తిది అని ఆయనకు రాని రాదు చెమటలు
నేను కూడా మా పండు చిన్నగా ఉన్నప్పుడు అట్టనే అలవాటు చేసినా అలవాటు చేసిన వరకు ఆయన ఏడిగిపోయినా ఉండలేకపోయటోడిగా ఎవరైనా ఇంటికి ఇట్ల పోయినం అనుకో ఒక రోజు ఉండడానికి ఇక కూలర్ లేకపోతే అసలు పండుకోడు కొంచెం ఉడకపో నా అసలు పడుకోకపోయితోడు ఆ మేళ ఇక మధ్యాహ్నం కూలర్ పెట్టుడు బంద్ చేసిన
మంచి పని చేసినవు
మరి మనం ఇక్కడ అంటే మనం ఫ్రీగా కూలర్ పెట్టుకొని పండుకుంటాం కాని ఇక్కడ పోయినట్లా పండుకోలేం కదా
అ
మనం పిల్లలకు అలవాటు చేస్తనే మంచిగాంటది లేకపోతే ఊరికే కూలర్ పెట్టుకో కని పండుకుండా అలవాటు చేస్తే వాళ్ళకి అదే అలవాటు అయిపోది
నేనైతే కూలర్ అలవాటు అయిన మా పెద్దమ్మ రమ్మంటాది రమ్మంటే నేను రానని అన్నా వాళ్ళ ఇంటికి పోతే కూలర్ లేదు ఏం లేదు ఫ్యాన్ కింద ఉండాలి రేకులు ఇల్లు అంత చికరాకని మా అమ్మమ్మ రామన్న ఎటూ రానని చెప్పిన
అ మీ పెద్ద పెద్దమ్మ వాళ్ళది రేకులు ఇళ్ల
అంటే రెండు రూముల మూడు రూముల స్లాప్ ఉంటది ఇంకా ముందు రెండు మూడు రూములు పెంచరు అయి సిమెంట్ రేకులు ఎస్సీరూ కొత్త ఇల్లు కానీ సళ్ళగనే ఉంటుది కానీ ఎంతనా కూలర్ కిందికిరాదూ కదా ఉత్త ఫ్యాన్స్త ఉండాలంటే
అవును
ఇంకా టీవీ కూడా ఉండదు అది పాత టీవీ ఉన్నది పాత మూడల్ది కొత్త టీవీ తెయలేదు ఆయన ఇకా ఇల్లు కొంచెం రిపేర్ చేపిస్తుండు ఎందుకు పోయి ఎతము ఇ ఊరు కొతుది ఎవరు ఎకువ రాణ రాారు మాట్లాడిని కూడా ఎవరు ఉండరు ఎవరు ఒక అమ్మ ముత్తది ఇంటి ముందట ఏ అ సూది ఎందుకు సూత చెల్ చూడాల లేకపోతులేద ఆయన ఎంతైనా మాన ఇంంటిలో నట్టుంటందా
అవు
ఆ మా కి చిన్నప్ప నుస్ ఎవరంటి గోడలు వాటలేదు ఎకొత్తగా పోవడం ఎందుకని అలవాటు చేసుకోవడం ఎందుకని మేముమిత్త అని
నాలుగు రోజులయితే పెళ్ళి అయిది
ఉ ఉ అద
అవు
ఏమమ్ కళ్యాణం వచ్చినా పక్క వచ్చినా ఆగదు
ఉహ చుతార మరి సబంధాలు
ఏ సూతారు నువద్దంటె అవుతార
ఏ ఆ ఇంకెన్నిన్ని రోజులా పిచ్చుకుంటావు
ఎట్ తడు స్థాన మ సతార వ శు అడుగుత నె వుంటారుక రీమా ారు అమ్మక్ నచ్చాలి మ నాయనక్ నచ్చాలే నా క్ నచ్చాలే మా అమ్మకి నచ్చాలి మళ్ళమ చెల్ల నచ్చాలి మా అమ్మ అక్క నచ్చాలి ఒక్కర డిస్క్ డిస్క్వాలిఫై ఒక్కర చేసే అతే అంద్ర దాంట్ తప్పు దొక దోలాడు దోలాడుతాం మే
ఆహా స్
టు కంటె ఫ్యూచర్లో జాగ్రత్త ఉండాలిఆన కొచ్చం
సర్లే మరి
ఆ స అస